హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినుపిస్తుంది
ఆ
ఇంకా వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం ఏడ ఉ అ మళ్ళీ మాట్లాడకపోయినా కట్ అయిపోద్దేమో అనుకుంటున్నాను
అవన్నీ చోస్తున్నా అన్నారు కదా సైట్లు
అ అవును చూస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నాను గానీ చూడాలి అప్పుడు ఏంటి కౌశలం ఆ నేను రాసాను
ఏం నాకు వచ్చింది గాని నీ సచివాలయంనికి వెళ్తే అది ఓపన్ అవ్వలా
ఏంటి ఎగ్జామ్ రాయలేదు దా
రాయలేదు ఓపెన్ అవ్వాలే అసలు ఆ రోజు సైట్స్ అన్ని ప్రాబ్లమ్ అని చెప్ రీ రీ షెడ్యూల్ పెడతాన్నారు అదన్నారు ఇదన్నారు అవన్నీ అవె పనులు గాదు అని మాట్లాడుకుంటన్నారు
ఉమ్ మా కు ఏంటి ఫస్ట్ డే మాన్ నైకే ఎగ్జామా తర్వాత రోజు నాకు ఎగ్జామ్ ఆ నేనా మా అన్నయ్యకి సచ్చదేవ్ ఒకటే ఉన్నది దాము తర్వాత రోజు మా అన్నయ్య నీ పిలూస్ తా అన్నారు పిలువలేదు తర్వాత రోజు నేను వెళ్ళాను కదా ఎగ్జామ్ రాసాను ఫస్ట్ ఎగ్జామ్ రాసాను ఆ అదే వీడియో కాల్ గుడా ఉంటది అన్నారు కదా ఎగ్స్ ఎగ్జామ్ అది అవ్వలేదు అది రీషెడ్యూల్ చేస్తామన్నారు పిలిచారు నన్ను మళ్ళీ ను రీషెడ్యూల్ కి
ఆ
పండగల గురించి ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకోవచ్చు అని మళ్ళీ మీ ఫ్రెండ్స్ తో ఎమ్ ఎమ్ కాల్స్ మాట్లాడతారు అదే ఎలా కన్వెన్జేషన్ చేస్తారు దాని గురించి అలాగా ఆ అలాగ అడిగారు క్వశ్చన్స్ అంటే వీడియో కాల్ ఎవరు కనబడలే వాళ్ళ క్వశ్చన్స్ వచ్చేస్తున్నా అన్ మాట మనకి ఎవరు కనబడరు ఆ క్వషన్స్ వస్తుంటే మన ఫేస్ మాత్ మాత్రం వీడియో కాల్ లొ వస్తుంది అంతె. అప్పుడు మాట్లాడాలి ఆ కెమెరా చూసి
ఏంటి ఇంగ్లీష్ లో
ఆ ఇంగ్లీష్ లో ఉం ఏంటి మళ్ళీ మనమిత్ర అని వెబ్సైట్ అందులో ఉంది కదా వాట్సాప్ లో వస్ వద్దు మనకి అందులో వచ్చింది మీరు బానే చేశారు అని చెప్పి గూగుల్ మీట్ ఉంటది అందులో యాడ్ అంటే లెవెన్ నుంచి పొద్దున లెవెన్ నుంచి సాయంత్రం ఫోర్ వరకు మాట్లాడొచ్చు అని అన్నారు కానీ ఇంక ట్రై చేయలేదు నేను
అదేలె
రె ఆ రెస్యూమ్ ఎ పెట్ పేట్టమన్నారు రెజ్యూమె కూడా ఇంకా పెట్టలేదు నేను అంటే చాలా చెయ్యాలి కదా దానికి వర్క్ ప్రాసెస్ చాలా ఉంది ఉంది కంప్యూటర్ ఉంటేగానే పనవ్వదు సచివాలయంకెల్లె చేసుకోవాలి.
అవును నాన్ పిలిచారుగానీ ఆ రోజు ఓపెన్ అవ్వలేదు ఇంకా నేను ప్రీ షెడ్యూల్ అన్నారు గానీ ఇవన్నీ వచ్చియా లేదా అని ఏదో వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు పట్టడం మానేశారు సరే అని చెప్పి నేనే ఎల్లిపోయా మానేశారు
అ నన్న ఆ మా సచివాలయ లో అయితే ఎవరు లేరు ఇద్దరు ఇద్దరు ఉన్నారంతే ఫస్ట్ ఎగ్జామ్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసారు లే తర్వాత సార్ నేన్ ఎల్లినప్పుడు ఆ సార్ కూడా లేడు ఒక అతను మాత్రం కంప్యూటర్ ఆన్ చేసి చేస్తే నేనైత్ చేసుకున్నాను ఇంక
ఊ
తార
నాది లాగిన్ అవ్లా లాగిన్ లాగిన్ అయితది కదా లాగిన్ నవ్వ అవ్వట్లేదు నా టైమ్ అయిపోయా గన్ టనుకుంటా గదా గంట టైము అక్కడే ఉన్నా. పని ఓపెనవుతదేమో అని చెప్పి ఇంక రీ షెడ్యూల్ కి లిఫ్ట్
కి అయిపోవాలంటరు కదా అయినా చాలా టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది. త్రీ యో క్లాక్ అంటున్నారు. ఎల్లేసి పోర్ అయిపోయింది నీది ఎగ్జామ్ రాసేటప్పటికీ కానీ ఇస్తున్నారు టైం నర్లే వాళ్లు ఎంత టైం ఇచ్చారో తిమిళిత్తున్నారా
అవును ఆ అవును అయ్యిందా అలాగా సరే అని జెప్పి ఇంకా ఇవన్నీ ఇప్పుడుప్పుడే ఇచ్చి ఇచ్చి ఇలా లేడని చెప్పి
ఉ
వదిలేసా
వును అప్ ఇప్పుడే ఆడబిడ్డ అనేది ఇది అన్నారు ఫై ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తా అన్నారు ఇంకా దాని గురించి ఏం చెప్పలేదు గదా
ఏం చెప్పట్ల వాన్ని టూ ఇయర్స్ అయిపోతుంది గదా దగ్గర్దగ్గర అదే ఇంకా అవ్వలేదులే వన్ ఇయర్ కంప్లీట్
ఇప్పుడు మళ్ళీ ఉగాదికి స్టార్ట్ చేసా అన్నారు. కాగానే ఎ వస్త నై హిలింగ్స్
ఉగాదికీ స్టార్ట్ ంది ఏంటి జస్ట్ అదే డాక్రా వొళ్ళకి ఫోన్స్ వికలాంగుల ఉంటారు చూడు వాళ్ళకి ఇకేమో బస్ అంట ఆడోళ్ళకి బస్ పెట్టిన తర్వాత వికలాంగులు మధ్యలో ఎక్కడ ఇస్తారు అలా లేదు
మా అమ్మమ్మ అంటే మా వేరే ఊర అనమాట మా అమ్మమ్మది మామమ్మకు చెప్పి అంటే వెళ్ళడానికి రావడానికి చాలా దూరం బస్సు లో వెళ్ళలి రావడమే మంది ఉండి బస్సు అసలు కాలిగుండదు జాబు మల్లి మేము ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు కదా నిడదోల్లో దానికోసం కొంచెం మూడు గంటల జర్నీ అసలు బాబొయ్ ఎలా ఉండేదో బస్ ఇలో మూడు గంటలు జర్నీ అంట కష్టం కదా
అయనా అయకవొత్తలేదా అల్ద దేగ తలేం
ఊ
పన్నటికి గుళ్ళకి గోపురాలకి తిరిగేస్తున్నారు అందరును
ఉమ్ ఇక్కడెక్కదా అందుకని
ఊ అలాగే ఉంది అయ బాబోయ్ ల సాడే అసలా చేయలేం ప్రయాణం
గుళ్ళకే చాలా తిరుగుంటాం ఈ ఫ్రీ బస్ అని చెప్పి
ఆడపెళ్లి ఉమ్ పోల మంది మా పెద్దమోల ఇంటికి ఎళ రయావుల్ పురం దాటి రావులపొలెం బస్ స్టాండ్ లో ఇంకా తీర్తమే
ఊ
శనివారం మందికి బయ్ ఇప్పుడెళ్ళం అస్సల కాకపోతే శనివారం బ్యా ఇన్ మా అమ్మ బ్యాంక్ లో చేస్తారు అదె స్లిప్సవి రాత్తారనమాట అది కాలీది యోగ్నాన్ కదా అని ఓ టూ అర్స్ చదుతా నేను మార్నింగ్
ఊహ్మ్
ఆ అప్పుడు బ్యాంక్ సో సెలవుంటాయి సార్డే సండే అలాగ సార్డే ఆ మార్నింగెళ్ళిపోదాంమంటే అస్సల ఖాళీగా ఉండదె
ఆహ వాడ పల్లా
అన్ని
నేనే ఎప్పుడు ఎళ్ళలేదు మా అమ్మ ఎళ్దామంటుంది కానీ వెల్లేదు ఇప్పుడుదాకా చోలేదు
మచ రంజాను
మ్మ్ ఔను
అట్లే వెళ్ళాలి సాడ్డే కాదు గ ఏమన్నా చూడాలి అలా అంటే సాడ్డే ఇంకా ఎవరు ఎవరి మీద పెడుతున్నారో ఎవరు ఎక్కడ పెడుతున్నారో తెలీదు
ఆ శనివారం కదా ఎక్కువ అక్కడికే వెళ్
ఆ ఔను
హ్మ్ ఫ్రైడే అంటే ఇంటిక్పిల్చి అంద రాష్ చాన్తామి హ్మ్
విజయవాడ విజయవాడకె బైసౌన్ నేను విజయవాడ ఇంటర్వ్యూకెళ్ళాన్ బస్కి గుడెమ్ వచ్చి గుడెమ్ నుంచి
హ్మ్ ఏంటి అంత దూరం ఇంటర్వ్యూ ఎల్లావా
ఎళ్లాను జాబొసస్తాదనుకున్నాను అళ్ళేమో అమ్మేస్కున్నారు
ఓహో హ్మ్
హ్మ్ చెప్పాను కదా మొన్ననే ఇందాక నైన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్
ఆ ఔనవును
ఆ జాబే మా ఊరు కూడా ఒకావిడ సో మరావిడ ఎంత ఇచ్చొచ్చిందో తెలీదు కాని ఆ జాబ్కే మాకిక్కడ ఇం నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా ట్రై చేసారు వాళ్లో ఫైవ్ సిక్స్ అలా ఎళ్ళారంట ఐనా పనవ్వలేదంట
హ్మ్
ఆళ్ళకే రాలేదు ఆ ఎంట్రా ఐదేళ్లు సరే ఇంటర్వ్యూ వచ్చింది కదా అని చెప్పి కోర్స్ని బట్టి ఇంటర్వ్యూ పిలిచారు మార్కుల్ని వాట్నీ బట్టి సరే ఇక్కడ దాకా వచ్చింది కదా వత్తే వత్తది ఇంకెందుకు డబ్బులు అయి ఇయి అని చెప్పి అవును కొనం
అప్పుడేమో ఏంటి డాక్రాదే జూమ్ మీట్ టింగ్ ఉంటది మీక ఎ నేర్పిస్తాము ఎండింగ్ నెలకి ఎంత ఇస్తాం అన్నారంట ఫోర్ థౌజండ్ ఒ త్రీ థౌజండ్ ఒ
హ్మ్
గూగుల్ మీట్ అదే జూమ్ లో మీట్ అవ్వాలె ఈ టైమింగ్స్ ఉంటాయి అని చెప్పి డాక్రా ఆవిడే చెప్ ప్పిందంట మా ఫ్రెండ్ కి
ఆహా
ఆ మీరు చేయక్కర్లేదు గూగుల్ పే అదే అందులో జాయిన్ అయితే చాలు మీకు నెలకి త్రీ థౌసండ్ అలా పడతాయి అని చెప్పి అప్లికేషన్స్ అన్ని పెట్టుకున్నదంట కానీప్ ఇప్పుడు దాకా దాని గురించి ఏమి చెప్పలేదు నేను ఏ
లే అవన్నీ ఏమి లేవు ఇప్పుడు ప్రజెంట్ మరి అసలా ఆ జూమ్ మీటింగ్ దానికి సంబంధించి ఏం లేదు మా అమ్మల్లో మా మా అమ్మమ్మ ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి చెత్తుంది
ఉహు
ఒక ఎన్ని ఇయర్ సంటే టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీనో అప్పుడు నుంచి
ఉహు
ఫోర్ ఫోర్టీన్ అలా ఆ మామ్మ్ మా అమ్మమ్మా అప్పుడు నుంచి చెతుంది తర్వాత మా అమ్మ ఇప్పుడు అప్పటి నుంచి అలాంటి ఎం లేవ్ ఈ మధ్య వెగస్ట్రా ఎవరననా ఏసుకుని డ్వాక్రా గ్రూప్స్ దగ్గరికి వెళ్ళడమే అది కూడా అది చెప్తున్నారు గాని మీటింగ్స్ జుమ్ మీటింగ్ ఇగ్ అది ఏం లేదు
ఊమ్ ముందు అన్నాడు నేను అందుకని మా ఊర్ అవిడ నీ సచివాలయం మ చేసినని కాల్ చేసి కనుక్కుంటే ఏమి లేదు ఏంటి ఫుడ్ గురించి ఏదో చెప్పిందా ఆవిడ మాములుగా ఫుడ్స్ గురించి దాని గురించి అది కూడా ఎక్ ఇక్కడికో పాల్ డైరీ ఏదో అన్నద ఆవిడ ఉ దాని తర్వాత ఇంకా అంత పట్టించుకోలేదు దాని గురించి
ఓహో అవే అన్నీ ఏం లేవు మరి ప్రస్త
ఉహ్
ఎందుకు వచ్చినాయి మరావిడ ఎందుకు చెప్పిందో
ఆ ఆ వాళ్ళ వాళ్ళ ఇంటికేళ్ళి మరీ తీసుకుకుందంట ఆవిడ ఆ అంటే ఆ లింక్స్ అన్ని నాకు షేర్ చేసింది నువ్వు కూడా అడిగి చూడు అని చెప్పి
అవున్ దేనుకో దేనికో అవసరమా వేరే దానికి దానికి ఇచ్చి ఉంటది అది ఇప్పుడు కాదాల ఉంటి
తినేమో ఏంటి జాబ్ గురించి కదని చెప్పి ఏమో సెర్చ్ చేసేసి ఆ ఏంటి తాడేపల్లి అక్కడే చూసుకుందాం అని చెప్పి అనుకుంది. ఇంక ఏవో లింక్స్ క్లిక్ చేస్తే నువ్వు ఎందుకు అవన్నీ చేసావు అందుకండి జాబ్ రాలేదు అని అన్నదంట ఆవిడ అడిగితే
హూ
హు ఆ అయిపోయింది చూడు
ఆ సరే